గుడ్ మార్నింగ్ అండి ధన్యవాదాలు అండి,
నమస్కారం నమస్కారం ఏం చేస్తున్నారు,
లేదండి టిఫిన్ చేసి కూర్చున్నానండి, మీరేం చేస్తున్నారండి,
నేను ఖాళీగానే ఉన్నానండి,
ఏం చేసారా అండి, ఏం చేసారండి టిఫిన్ ఇవాళ,
టిఫిన్ ఇవాళ, అన్నం తిన్నానండి నైట్, చికెన్ చేసా, ఎరుకన అది అన్నం వేసుకుని తినేసి కొంచెం పెరిగేసుకొని మామిడి, టే తిన్నాను, మీరేం చేశారండి టిఫిన్ ను, హలో హలో
పట్టండి
మీరే ఏమ్, చేసారు అండి టిఫిన్,
హలో
హలో మీరు టిఫిన్ ఏం చేశారండి,
మేము వినప అట్టు అండి, వినపట్టే అవునండి, మినప అట్టు వేసుకున్నాం,
అట్లా ఎప్పుడ్ చేస్ స్తారండీ మీరు
ఆ వేస్తామండి ఇంట్లోనే వేస్తాను చాలా వరకి ఎప్పుడన్నా ఒక్కసారి ఆ డైలీ ఇంట్లోనే వేస్తానండి టిఫిన్, ఎప్పుడన్నా ఒకసారి బయట హట్ తెచ్చుకున్
ఉప్మా చేస్తారండి మీరు హలో హలో
హలో
హలో
ఏంటండి హాలో
ఉప్మా కూడా చేస్తార అండి మీరు
ఆ ఉప్మా కూడా చేస్తానండి ఉప్మా చేస్తా, ను అట్టు వేస్తాను, దోశలు వేస్.
ఉప్మా ఎలా చేస్తారండి కొంచెం చెప్ త్తర
మీర్ ట్రై చేస్తారా అండి
ఆ ఇ
ఏంకంది ఆ ఒక కడాయి పెట్టి కట్టి అందులో ఆయిల్ వేసి ఒక ఆని ఆయి పుంచ్ చాలండి
పస్కు ఆ
టూ చాలా ఉండయి ల్ స్పూన్స్ వేసి అందులో తాలింపు దనుసులు వేసి కొంచం కర పాకవేయాల అ వేసిన తర్వాత అంత కొంచెం మనం ఆనియన్స్ ఆనియన్స్ టమాటా అది వేసి జీడిపప్పు అది వేసి కొంచెం ఫ్రై చేయాలి
ఆనియన్స్ ఎన్ని అ ఉన్న
ఆ వ నాణ్యంచాలండి వ నా నియన్ వన్ టమోటా చాలు
హ్మ్ ఆ రెండు వేసేసిన తర్వాత చేసేసి
అ జీడిపప్పు కొంచెం ఫ్రై చేయాలండి జీడిపప్పు ఆ జీడిపప్పు ఉప్మా అంటారు జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై చేసి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అంటే ఉప్మాని చాలా
ఆ చెప్పండి ఉప్మాని
ఎలా అయినా ట్రై చేయొచ్చండి ఏదన్నా ఉన్నా వేసుకోవచ్చు, ఏమి లేకపోయినా ఉట్టి తాలింపు వేసుకోని వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసిన తర్వాత నీళ్ళు పోసు కోవాలండి నీళ్ళ మనకు కావాల్సి నన్ని నీళ్ళు పోసుకొని ఒక గ్లాస్ కి టూ గ్లాసెస్ పోసుకోవాలండి నీళ్ళు, ఒక గ్లాస్ రవ్వకి ఆ నీళ్ళు బాగా బాయిల్ అయిన తర్వాత ఈ వన్ గ్లాస్ రవ్వ వేయాలి అందులో,
చేస్
ఆరయ్య వేసి కొంచెం ఉప్పేయాలం డి లైట్ గా కొంచెం ఉప్పేసి కలపాలి కలిపిన తర్వాత ఇంకా మూత పెట్టేసేస్తే కొంచెం కాసేపటికి కాసేపటి కొంచెం కలుపుతా ఉండాలి
కలుపుతా ఉండాలీ ఓకే
ఉండాలి ఉప్మా అయిపోతుందండి అంతే కొంచం సిమ్ లో పేట్ పెట్టుకొని కలుపుతా ఉండాలండి లేకపోతే ఆ లేకపోతే అడుగంటుద్ది ది
ఊహు అడుగంటింది బాగోదా అండి అయితే
బాగోదండి ఉప్మా అడుగు కంటితే కంటే కొంతమందికి ఫ్లేవర్ నచ్చుతుంది కొంతమంది తినరు కదా
ఉహు
అలా ఇంకేంటండి సంగతులు బాగున్నారా మీరు మీ పిల్లలు వాళ్ళందరూ బాగున్నారా
మ్ బాగున్నారండి
మ్ పిల్లలు ఏం చేస్తున్నరండి మీకిద్దరు పల్లలు కదా బాబులు కదా
ఇంకేంటండి సంగతులు
చెప్పాలండి మీకు ఇద్దరు బాబులు కదండి
ఆ అవునండి
ఏం చేస్తున్నారండి ఇద్దరు
ఇద్దరు ఇద్దరు ఆడుకుంటున్నారండి గొడవ చేస్తున్నారు ఇద్దరు బాగా
మ్మ్
పెద్దోడు ఏమో కానీ చిన్నోడైతే మా మాములు గొడవ చెయ్యడ్ అసలు
ఆ చిన్నాని మీ అక్క వాళ్ళకియో కదండీ పంపియచు కదా మీ అక్క వాళ్ళతో పాటు
పంపించాలండి మాట ఏనక్ ద అమ్ చిన్నడు కదా చిన్నోడు కదా గొడవ గొడవ ఎక్కువ చేస్తాడు
ఉ ఇంకెంటండి రావట్లేదు ఎం కున్నా రావట్లేదు కదండీ మీ బాబు అందరి దగ్గరికి రావట్లేదు
అవునా రాడండి వాడు ఏడుస్త ఉంటాడు ఎక్కువ అమ్మ దగ్గర ఎక్కువ అలవాటు వాడు
ఉమ్ ఏడుస్తూ ఉంటాడు చిన్న బాబు కదా కొంచెం కొంచెం పెద్దొడైతే వస్తాడులెండి కొంచెం బాబు పెద్దయ్ తర్వాత వస్తాడు ఇంకేంటండి సంగతులు ఆ పె పెద్దోడు వస్తాడండి పెద్దోడు బాగుంటాడు అందరి దగ్గరికి వస్తాడు పెద్దోడు అన్ని మీ బుద్ధిలే అండి.
ఉమ్ అవునా
స్ అవునండి మొన్న చూశాను నేను మొత్తం మీరు మీరెలా చేత్తరో అలానే చెత్తున్నాడు
పిల్లలు అంతేలెండి చిన్న వయసులో పెళ్ల పెద్దోళ్ళు ఏం చేస్ అదే చిలిపి చేష్టలన్నీ చేస్తుంటారు
ఉమ్ అవునండి. ఏంటండీ సంగతులు అందరు బాగున్నారా
ఆ బాగున్నారండి
మీరు వెళ్తున్నారా అండి డ్యూటీకి
ఉమ్ వెళ్ళాలి కదా అండి బావగారు ఏం చేస్తున్నారండి
బావగారు వెళ్లారండి డ్యూటీ కి వెళ్లారు డ్యూటీ కి వెళ్లారండి
ఇప్పుడు ఏం చేయబోతున్నారు మధ్యాహ్నం
మధ్యాహ్నం కరియా ఎక్స్ ఉన్నాయండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి నిన్న. నైటు బాయిల్ చేసింది ఎక్స్ కర్రి చేద్దామని అంతలో మా తమ్ముడేమో చికెన్ తెచ్చాడు. ఆ చికెన్ కర్రీ ఆ చికెన్ కర్రీ చేసింది ఇవి ఎగ్స్ ఉన్నాయి కదా బాయిల్ చేసినవి అవి తీసి పెట్టేసింది
తీసి పెట్టేసిందా ఓకే మ్మ్
నాలుగు ఇచ్చింది పొద్దున వచ్చేటప్పుడు. ఆ ఎగ్స్ కర్రీ చేస్తానండి టమాటా వేసి
దానికి ఆయిల్ ఎంత పడుతది అండి
దానికి కూడా మినిమం ఎక్కువ పట్టదండి ఆయిల్ టూ టూ టూ స్పూన్స్ చాలు వన్ అండ్ ఆఫ్ టూ స్పూన్స్ చాలండి ఆయిలు ఆయిల్ వేసేసిన తర్వాత ఆనియన్ వేయాలన్ డి ఆనియన్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మూత పెట్టాలి
మసాలాలు ఏమన్నా వేస్తారా
ఇష్టం అండి అది వేసుకుంటే వేసుకోవచ్చు ల్యాకపోతే అవాయిడ్ చెయ్యొచ్చు
హ్మ్
వేసేసిన తర్వాత మూత పెట్టాలి కాసేపు సిమ్ములో పెట్టేసి ఆ ఉల్లిపాయ బాగా ఉడుకుతుంది. తర్వాత ఆ టమాటా వేయాలి అండి ఆ తర్వాత త
ఎంతసేపు ఉడికించాలండి
ఎగ్గు బాయిల్ చేయాలండి సిక్స్ మనకి ఎన్ని కావాలో ఎగ్స్
డు
మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకొని వాటర్ ఫల్స్ కొని ఎగ్ మునిగేదాకా వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని బాయిల్ చేయాలి
చేరి
బాయిల్ చేయాలి బాగా ఒక ఒక ఫిఫ టెన్ మినిట్స్ చాలండి ఫిఫ్టీ ట్వంటీ మనిట్స్ లో బాయిల్ అవుది అదే ఇంకా తీసేసేసి ఆ వేడి నీళ్ళు వేడి నళ్ళు వంచేసిన తర్వాత మళ్ళీ చల్లనీళ్ళు పోయాలండి చల్లనీళ్ళు పోసి ఆ ఎగ్స్ మొత్తం ఒలిచి
ఎగ్స్ మొత్తం
ఎగ్స్ మొత్తం వలిచేయాలండి వలిచేసిన తర్వాత కొంచెం
అది ఎక్స్ కోసేటప్పుడు ఏదో చెప్తా ఉంటారంండి ఏం చెప్ త
అది ఇప్పుడు చికెన్ అది చేస్తారు కదండీ
ఆ
ఆ అది చదువుతుంటారు కదా ఏదో ఒకటి అలా చేస్తారండి ఆ అలా చదివి ఆ ఎంది
ఒక్కో ఎగ్ కి
మొత్తం ఎగ్కి ఎయిట్ రెండు అ రెండు నాలుగు పెట్టి పైన ఒకటి కింద ఒకటి పెడుంది
ఆరు గట్లు పెడతారు ఓకే దానివల్ల లోపల కూడా వెళ్ళి కర్రీలు టేస్ట్ వస్తుంది గుడ్లో కూడా టేస్ట్ వస్తుంది
కారం ఫ్లేవర్ కూడా లోపలికి వెళ్ళిద్దండి
హ
ఆ
దాని వల్ల టేస్ట్ ఇంకా బాగాంది పెరిగిందంటాడు తర్వాత ఇంకేం చేయాలండి కర్రీ అయిన తర్వాత కొత్తిమీర కరేపకలు ఏమన్నా వేస్తారా మీరు
ఆనియన్ అయిపో మొత్తం అయిపోయిన తర్వాత టమాటా వేస్తారండి టమోటా వేసి మూతం కల్త ప్పి మూత పెట్టేసిన తర్వాత
పసుపు కారం అప్పుడు వేసేస్తారా లేకపోతే లే
ఒప్పో ఒప్పో ప నువ్వేమో ముందు ఆ ఆనియన్లో వేయాలండి ఆనియన్ బాగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసేయాలి
సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ స్టవ్ సిమ్లో ఉడికించుకుంటే బాగా ఉడికిందింటారు
ఆనియన్ మగ్గిన తర్వాత ఆ టమోటాలు వేయాలండి టమోటాలు వేసి కొంచెం తిప్పిన తర్వాత టమాటాలు కూడా బాగా ఉడుకుతాయి ఉడికిన తర్వాత అ అందులోనేమో కోడిగుడ్లు వేసేసేయాలి వేసిన తర్వాత కొంచెం కారం వేయాలి అంట మనగ తగినంత మవ అంత తింటా అంత
అంతకారం వేసుకో
కొంచెం వాటర్ పోసుకోవాలండి ఒక హాఫ్ ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని పెద్ద గ్లాస్ ఉండది కదండి దానికి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కొంచం సిమ్ లో పెట్టే స్ తిప్పి సిమ్ లో పెట్టేసేయండి కాసేప్ ఒక ఫైవ్ ఆ అవునండి అ అడుగన్ అంటకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ లో పెడితే అడుగంటదండి. ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసేసిన తర్వాత మనం టచ్ కర్రీ చూసుకొని మనకి ఎంత ఆ కర్రీ ఇది కావాలి అని చెప్పి, అదే ఏమంటారు దాన్ని. గ్రేవీ ఎంత గ్రేవీ కావాలి అది చూసుకొని పెట్టుకోవాలండి. ఆ ఇంకా స్టవ్ ఆఫ్ చేసిదిేస్తే కర్రీ అయిపోతుంది కొత్తిమీర ఉంటే కోత్. మీరు కరివేపాకు అది కూడా జల్లొచ్ చండి బాగుంటది
పుదీనా ఏమన్నా వేస్తారండి దాంట్లో పుదీనా వేస్తారా ఏ మన్నా
ఆ పొదున కూడా వేసుకుంటే వేసుకోవచ్చుండి, అది మన ఇష్టం కదా, మనకి ఏం కావాలన్నా అద్ వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయచ్చు.
సరే అండి ఆ కరీ నేను కూడాటీ
కదండి
కర్రీనియ వాళ్ళు నేను ట్రై చేస్తాను వస్తానండి ఏమన్నా ఉంటే తర్వాత చెప్తాను
రడి బాయ్ అండి ధన్యవాదాలండి ధన్యవాదాలండి అడి